స్వప్ను
మా చెప్పు
ఎన్న వత్తడి
అహ అర్ధం కాలె హెలో ఇక్కడ జోక్ జరిగింది రూమ్లా నవ్వచ్చ చిన్ని రూమ్లో జోక్ జరిగింది నవ్వొచ్చింది
ఏంటి
చిన్న జోకులే చెప్పొద్ద అది జంపో
ఈ రోజు బ్రే ఏమి ఇగో నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ లోపు రిసెప్షన్ ఉంటది మా డాడ వచ్చిండు మా డాడీ ఒక మనిషిని తీసుకొని వచ్చిండు మంచిని తీసుకొని వచ్చి ఎవరు మా మామయ్యతోని మా అత్తమ్మతో మాట్లాడతారట రిసెప్షన్ పెట్టు కుంటారట అని అంటుంది
అవునా
ఆ నేను అన్నా కదా ఆ ఒకవేళ రిసెప్షన్ పెట్టుకుంటే అయమంటారు అందరినీ పిలుస్తా మన ఆఫీస్ వాళ్ళ అందరినీ పిలుస్తాం అంటే పిలుస్తా అనట్టుంది న అన్నయ్యదా ఏంద ఏను మీ అంత మంచిగా పిలుస్తా అంటు నువ్వు అంటే అంటే అందరిని కాదని కొందరు కొందరిని పిలుస్తారు మళ్ళనేది కదా దానికి తెలుస్తలేద ఇట్ తెంపైన నిదచన పెట్టుకుంటున్నారు అంటే ఎట్లాంటందో అని ఆలోచిస్తలేదు అది ఇక దానికి తెలుసలేదు
ఆ మెసేజ్ చేసింది మనకు ఆఫీస్ లో లీవ్ సేమ్ లేవానే
ఎవరు
మీ ఫ్రెండ్
ఎప్పుడు
ఇప్పుడే హా
వదిలేశెయ్
కానీ గ్రేట్ కదా బలే ఒప్పుకున్నారు అసలు తొందరనే
అయ్యో మొన్న వాళ్ల ఫ్రెండ్ దగ్గర ఒక ఊర్ల
అ మ్
ఉందని చెప్తె ఇట్లా బస్ రెస్పాన్స్
ఇప్పుడు ఎట్లుంది మరి హలో హలో
వస్తే అయితే పిల్ల